బాగున్నరా అండి
బాగున్నామండి మీరు బాగున్నారా అండి
హ మేం బాగున్నామండి ఏం చేస్తున్నారు
మేము కూర్చొని టీవి చూస్తున్నామండి మీరు
నేను ఇప్పుడే టీ తాగేస్తు కూర్చోనున్నానండి ఉమ్ మీ రీసెంట్గా ఏస్ సిన్మాల్ చూసారు
బాహుబలి సినిమా చూస్న్నామండి
థియేటర్
థియేటర్ లో వచ్చి కరుప్పు సినిమా చూసినమండి
బాగుందా అండి
మోలా బాగుందండి
చూసా రీసెంట్గా అంటే మ మనం ఎక్కువగా థియేటర్కి ఎక్కువ ప్రిఫర్ చేయను పోవ్డానికి అన్నీ ఇంట్లోనే చూస్తాను ఆ మీరు ఎక్కువగా చూసిన సినిమాలు ఎవి ఈ ఇయర్లో ఎక్కువగా అది ఓల్డ్న్ న్యూదైనా పర్లేదు
నేను ఎక్కువగా ప్రోగ్రామ్స్ చూస్తానండి
ఓకే ఓకే అంటే మామొల్గా ఆ
యాత్ర
ఓకే ఓకే ఓకే మాటివిలోచ్చవా్యా
అవునండి
అందర్చూసి ఫ్యామిలీ అంతా కలిసి చూస్తారా మీరు ఒకటే చ
నేను అలోన్గా చూస్తానండి
ఓకే ఓకే అం టైమింగ్స్ ఎంత వరకు ఉంటది
అది వచ్చి నైన్ టు టెన్ తర్టీ
ఓ నేను ఎక్కుగే ప్రోగ్రాం చూడ్నండి అంటే ముందన్నా అంటే ఎక్కువ కాలచ్ పోకముందన్న చూస్తా అన్నా ఇప్పుడు కాలేజ్ పోయడం స్టార్ట్ చేశాను అవి చూడడం మానేసానండి సో లైట్గ ఏదైనా క్లిప్స్ ఉంటే చూస్తాం గానీ ఇప్పుడు ఎక్కువ పోగ్రాలు ఎక్కువ చూసే లేదండి
ఓకే ఓకే మీరు రీసెంట్గా ఏ మూవీస్ చూసారు
నేను కూడా కార్రుపు సిన్మానే చూసానండి రీసెంట్గా ఉంటే అదే న్యూగా వచ్చింది కాబట్టి
ఓకే
అ
ఆ హ ఇంకేమండి
చెప్పాలండి మీకు ఏ కలర్ అంటే ఇష్టామండి మీకు
నాకు బ్లాక్ అంటే ఇష్టం అండి మరి మీకు
నాకు వైట్ అండ్ బ్లాక్ అంటే ఇష్టంమండి
అవునా అండి
ఇంకా మీ పుట్టిన్రోజుకి ఎలా రెడీ అవుతారు అంటే హడావిడిగానా మీకు ఇష్టం ఉం ఉందా
హడావిడిగా డా ఆ బాగా ఎంజాయ్ చేస్తాను నా బర్త్డేని
ఉ అంటే అందరూ ఉంటారా కల్సి
లేదండి వాళ్ళ పన్లు వాళ్ళళ వెళ్ళిపోతారు నేను ఫ్రెండ్స్తో పో ఎంజాయ్ చేస్తానండి
ఓకే ఓకే సో మీకు ఫ్రెండ్స్ ఉన్నారా
ఆ ఉన్నారు ఏదో కొంతమంది
ఆ వాళ్ళంతా ఎలా ఉంటారు నితో బాగుంటారా
ఆ బొంటారండి
ఉ
మీకు మీ బర్డేకి మీరు ఎలా రెడ అవుతారండీ
నేను కూడా అంతే అండి చాలా నీట్గా ఆ డే ఇంకా మన్కి స్పెషల్డే కాబట్టి
ఆ
టైమ్ తీసుకొని బా రెడి అయ్యి గుడికెళ్ళి అమ్మ వాళ్ళు త ఆస్వాదం తీసుకొని
ఓ
ఇంకా వాళ్ళు ఫుడ్ చేస్తారు కదా మనకి దాన్ని స్పెషల్ గా దాన్ని తిని ఫ్రెండ్స్ వస్తే దాన్ని ఎంజాయ్ లేచుకొని ఫొటోస్ తీసుకొని స్టోరీస్ పెట్టి ఇంకా ఈవినింగ్ అయితే గిఫ్ట్స్ తెస్తారు, లేదంటే కేక్ కట్ చేస్తాము. అలా గడుస్తుద అండి ఆ స్పెషల్ డే బావుంటది.
అవునాండి మీకు ఏ సాంగ్ అంటే ఇష్టమండి?
నేను తెలుగులో ఎక్కువగా వినడం అంటే నాకు రామ్ చరణ్ ది ఒక సాంగ్ ఉంది గులా ఆ బికలు సాంగ్ అని
ఓహో
నాకు ఆ సాంగ్ చాలా ఫేవరెట్ అండ్ మ ట్వంటీ ఫోర్ మూవీ సినిమాలో కూడా ఇష్టం నాకు ఒక పాట
ఓకే అది మాకు వచ్చి అన్ని సాంగ్స్ ఇష్టమండి తెలుగులో
మ్ నేను ఆల్ లాంగ్వేజెస్ వింటాను నేను ఏదైనా మంచిగా ఉం టే ట్యూన్ గానీ, మ్యూజిక్ కానీ దాని మంచిగా ఉంద అంటే అన్ని లాంగ్వేజెస్ లోనూ నేను వింటానండి.
ఆహో ఓకే ఓకే అండి ఏ హీరో అంటే ఇష్టమండి మీకు?
నాకు నాగార్జున అంటే ఇష్టం అండి మీకు?
నాకు నాగార్జున అంటే ఇష్టం. అల్లు అర్జున్ అంటే ఇష్టం అండి.
ఓకేండి మరి త హీరోయిన్ నాకు ఎప్పుడు అనుష్కనే అండి.
ఓకే అండి
మీకండి?
నాకు కీర్తి సురేష్ అండి సమంత వీళ్ళు ఇష్టమ
మరి తమిళ్ మీరు చూస్తారా అండి? మ తమిళ లో ఎవరంటే ఇష్టం మీకు?
మీకు?
నాకు రాఘవ లారెన్స్, ధనుష్
ఓకే అండి తమిల్ హీరోయిన్స్ ఐడియా ఉందా అండి?
తమిళ్ హీరోయిన్ లో నాకు జ్యోతిక అంటే ఇష్టమండి. అండ్ హిందీలో వచ్చి షారుక్ ఖాన్, దీప్కాపదుకొని అంటే ఇష్టమండి.
నాకు కూడా షారుక్ ఖాన్ అంటే ఇష్టమండి.
ఉ క్రికెట్ చూస్తారా మీరు? దాంట్లో మీరు ఎవరికి
విరాట్ కోహ్లీ అంటే చాలా చాలా ఇష్టమండి.
ఆ మీకు స్పోర్ట్స్ అంటే ఇష్టమా?
అవును అవునండి.
ఎక్కువ ఏది ఆడాలంటే ఇష్టం?
బాస్కెట్బాల్ ఆడాలంటే ఇష్టమండి
ఆ
మీకూ అండి ఆ చాలాసార్లు
ఓకే
మీకే స్పోర్ట్స్ అంటే ఇష్టమండి
నాకు ఎ స్పోర్ట్స్ అంటే కబడ్డీ టెన్నిస్
ఓకే
ఊ
ఇంకా ఇప్పుడు ఎక్కడ బయట వెళ్లేరండి
ఏక్కడికి వెళ్ళాంమండి మేము అంటే సాయంత్రం ఈవినింగ్గే కాబట్టి ఇంట్లో ఏదన్న వర్క్ంటే చేసు కుంటాం లేదంటే లేదు
ఓకే అండి
మ్మ్ మీరూ
మేము అట్లా బయట తిరిగేసి వస్తామండి
ఆ ఓకే దెగిరిదెగిరిగానా లేేదా దూరంగానా
గర్రాగానే
ఉహు బొంటుందా బా ఎంజాయ్ చేస్తారా మీకు ఏ పెట్స్ అంటే ఇష్టమండి
ఏమండి
పెట్స్ అంటే జంతువులు ఓకే ఉ
ఇష్టమండి మా ఇంట్లో ఒక డాగ్ ఉంది
ఊ
అదొకటే ఇష్టమండి వేరేే అనిమల్ పెట్స్ అంతా నచ్చదండి
ఓకే
మీకు
నాకు డాగ్స్ అంటేనే ఎక్కువ ఇష్టం డాగ్స్ లేకపోత్ తే ఇవి ఉన్నాయి కదా ఆ బర్డస్వి వాట్లో ఏదైనా ఏ బ్రాండ్లో ఏ బ్రీడ్ అయినా నేను పెంచుకోవాలంటే ఇష్టం నాకు అలాంటివంటే
ఓకే ఓకే అండి
ఉ సో మీ హాబీస్ ఏందండి
నా హాబీస్సా
ఉ
తినడం పనుకోవడం అండి మీకండి
ఓకే అండి
మీ హాబీస్సేమండి
హ లిజనింగ్ మ్యూజిక్ లేదంటే డాన్స్ అప్పుడప్పుడు ఏదన్నా కుకింగ్ చేయాలి బోరింగ్ గా ఉండేటప్పుడు అంటే ఏదైనా వర్క్ నేర్చుకొని యూట్యూబ్లో అలా చూసి చేయడం అంటే ఇష్టం అండి లేదంటే రీడింగ్స్ ఏదైనా స్టోరీస్ ఏదైనా అంటే స్టోరీ కోడలు ఎట్లా ఏదనా బోరింగ్ టెన్స్ ఇట్లా చేసుకుంటాండి అదే నా హాబీ
ఓకే ఓకే అండి
హ
ధన్యవాదాలండి
ధన్యవాదలండి